బావున్నారు ఎవరో
బాగున్నా మరా
ఎంస్తునా బో
ఏం లేదు వర తని పనుకున్నాను
అ బ్రో ఏన్ ఎంతనా బ్రో
బిర్యానీ నైట్ మా ఫ్రెండ్స్ అంతా పార్టీ పార్టీ అయిపోయింటి మీ
ఆ
బిర్యానీ ఇప్పించిన ఫ్రెండ్
ఆ బ్రో
తిని ఇట్లా వస్తంది బర్త్డే పార్టీ బర్త్డే పార్టీ ప బడ్డే పార్టీ మాన్
ఏడు దూరు
మా ఫ్రెండ్స్ అదే
ఓ కాలేజ్ ఫ్రె
కాలేజ్ ఫ్రెండ్స్ రేపు మా ఫ్రెండ్ బర్త్డే
అవు
చూస్తే మా దగ్గర అమ్ండలేదు ఏం చేయలే
నేనున్నంటే సరిపోతానుడ
ఉ బరా
హ
మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అది ఇంకో ఫ్రెండ్ అటెండెన్స్ తక్కువ ఉందని ఊరే పోయినాడు
బ్రో
అటెండెన్స్ తక్కువ ఉందంట మా ఫ్రెండ్ ది ఇంకోటి
అ బ్రో
ఆ పోయినాడు బ్రో జల్దీ ఈరోజు, ప్రతి రోజు అడుగుతునా ఏ ఫ్రెండ్ జల్దీ పోయినాడు
ఆ
లేదు అటెండెన్స్ తక్కువ ఉంది మా ఫ్రెండ్ది
మ్ మా ఇంకా ఆగడ్డ్రెస్ తక్కున్నాడు మన ఏంయలేము బ్రో
ఉమ్ ఇంకా బ్రో నను త్రీ ఇయర్స్ చదుతునాన్న ఒకసారి కండనేషన్ పడింది కల్సా
ఓ ఈ అతను కానీ ఇయర్ పడదేమో బ్ర నాకు తెలిసినంత వరకు అతను కూడా ఇయర్ పడదేమో అంటే అతని కాలేజీ లో అది కండ నుచ్చిన ఆప్షన్ లేదు లో
కండనేషన్ లేదా
లేధు ఏమున్నా ఆ ఏమున్నా నువ్వు సప్లి అడ్రస్ మెయింటైన్ చేయాల లేకుంటే సమ్మటన్ అనేసి మాకి వన్ ఇయర్ తర్వాత టూ ఏంది టూ మంత్స్ వల్దారు బ్రో
ఆ
ఆ టూ మంత్స్ లో నువ్వేమున్నా ఆ టూ మంత్స్ మరీ కాలేజీకి రావాలా ఒక సబ్జెక్ట్ ఉంటే ఒక సబ్జెక్టు
ఉమ్
టూ మంత్స్ మళ్ళీ వచ్చి అటెండెన్స్ మ మెయింటైన్ చేయ మళ్ళీ టూ మంత్స్ చవుకోల
అను అన్నిరు ఒళ్ళు బం అది ఇవరు ఉరికే లో కాలేజీ పోవాల అటెండెన్స్ చేసుకోవాలా చూసుకోవాల ఎంత ఉందని స్టార్టింగ్ లో పోవాలి బ్రో నెన్ ఎట్లా చెస్తాన్ టెల ఎజమ్ క ఆ సెమె అయ్‌పోథేన్ స్టార్టింగ్ ఎవరు రారా సారలు రారు
ఉమ్
ఫుల్ పడతాది అటెండెన్స్
ఉ
ఇంకా ఒక స్టార్టింగ్ వన్ మంత్ వచ్చినాం అనుకో హండ్రెడ్ ఉంటుంది కదా ఇకా నెక్స్ట్ మంత్ ఉమ్ ఓకా ఎయిటీ పర్సెంట్ పెట్టుకున్నా కాని పర్వాలేదు నాది మినిమం బిలో ఎయిటీ ఉండాదు నాది తెలుసా ప్రెజెంట్ అటెండెన్స్
ఆ బ్రో నైస్ ఐడియా బ్రో
ఎందుకంటే ఇంట్లో మామూలు ఇంక ఇంట్లో ఉంండపోద్ది కాదు కాలేజీ కన్నా పోతే బాగుంటదని కాాలేజ్ పోతామా ఉమ్
ఇంకెం బ్రో
ఏమింలేదు బ్రో ఆ
ఇట్లా మా కాలేజీ లో ఇవి పెట్టిన్ర స్టాల్స్ పెట్టిండ్రా
ఆ
పోస్టర్ తీసుకొనివెళ్ళిన బ్రో నేను
హ్మ్ పోస్టర్ బ్రో
లానా అది ఐమీన్, లనా సింగరుంద్ జూ బ్రో
ఆ
ప్చ్ ఆమెది ఫస్ట్ సెమ్ లో ఒకటి తీస్కేయండి. నిన్ను
ఆ
అది అబుడే గోడకు వెట్ట్నా మొన్నా లానాదొకటి
ఉ
పెళ్లి ఐలిస్ దొకటి
హ్మ్
మళ్ళీ గోజోది ఫ్రీఫైర్ లో గోజోది ఉంది. చూడు
ఓహో
అ అతందొకటి త్రిపులేస్, టెంటాషందొకటి అది ఇది డిమోన్స్ లేయర్ లో, హీరోదొకటి
హ్మ్ భాషలడ్తదిషము
ఆ తర్వాత డిమన్
పక్కనే ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరో
ఆ ఫ్రెండొకడు డిమోన్ స్లేయర్ 'లో స్లేయర్ రిం క్కడుంటది బ్రో ఈయమితుక్ పేర ఆ అతందొక్కటి దీస్ కెన్నా బ్రో నిన్ను అదంతా ఏంది బ్రో ఆ పోస్టర్లకి ఫస్ట్ ఒకా ఫోర్ ఫార్టీ ఎయ్యింది. బ్రో అంతా వీడెందొ పార్టీ అది మా అక్క కోసం వే, ఒకటి బీటేస్ దొకటి క్రిష్టన్ దొకటి
బ్రో బి టి ఎస్ బి టి ఎస్ ఏంది. బి టి ఎస్ బ్రో నాగ్ బి టి ఎస్
గాడ్ కృష్ణ అవుర్రు నాక్కాదు, బ్రో అక్కాకి బీ టి ఎస్ దొకటి దీస్కున్నాను. ఆ బీ ట్ ఎస్ ది ఒకటి అది కృష్ణుది ఒకటి టీ మళ్ళీ గిది ఏమో, గేమోఫ్ త్రోస్ స్తుందా అదొక్కటి తీసు నను
ఆ ఊమ్ తిన్నారా బ్రో
అయింది బ్రో అంత ఒక ఫైవ్ హండెడ్ పస్ అయింది డబ్బులు పోస్టర్లు కొట్టే
ఫోస్టార్లు కొట్టె ఐదు వందలు మీరు సౌకర్లు బ్రో ఏమో ఏమో అమౌంట్ దాన్ మీదే అంతోటి వెడితే
ఏ అంటే ఒక మో దాంట్లో ముడు అక్కవి
ఆ
అక్కవి ఒక వన్ ట్వంటీ అయింది బ్రో ఓ నోను వన్ ఎయిటీ అయిదా కవి మిగిలిన తే నాది ఒక ఫస్ట్ ఒక ఉ ఫస్ట్ ఫస్ట్ పోయిన రోజు అయితే మూడు పెద్దవి ఒకటి చిన్నది తీసుకున్నా త్రీ ఫార్టీ అయింది ఫస్ట్ రోజు సెకండ్ రోజు హండ్రెడ్ పెట్టిన ఫోర్ ఫార్టీ బ్రో నాది
ఆ
ఏంటి తర్వాత అక్క తర్వాత అక్కది ఒక వన్ ఎటి ఫోర్ ఫార్టీ ఒక వన్ ఎయి టి అంతోస్ అంది ఒక సక్స్ హన్డ్రేడ్ వస్తాదేమో ఆ బ్రో అనంతపూర్ కి విజయ దేవరకొండను రష్ వచ్చారు
క్షంత ఎట్లున్నాయి తెలుసా షేక్ షేక్ అంట మా ఫ్రెండ్స్ అంత మా ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు ఈరోజు షే పోయినారంటప్పు ఇద్దరు పోయినారు ఆ ఎందుకుర వచ్చేది ఎందుకు మళ్ళక్క రోడ్ అంతా ఇద ఇది మళ్ళీ ఎవరన్నా చన్నపోయేది దం తొక్కలే ఏందో కూడా
బ్రో తెలిసింటే నేనున్నింటే నేను పోతాంటి బ్రో
పోయేది పెద్దేమి కాదు బ్రో అడ జరిగేది ఏం జరుగుతుంది అనేది క్రౌడ్ ఎక్కువ వస్తారు మన జాగ్రత్తలో మనం ఉంటే మేల
ఆ చూడాలంటే వస్తారు బ్రో వాళ్ళుండే వాళ్ళుండయి ఏదో గుడిగు ఏ దానికో వచ్చారనుకుంట బ్రో
ఊ కుడిచే అ షిమ్మింగ్ పూల్ ఉందంట అనంటూ కు లోనక
స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి బ్రో చాలా ఉన్నాయి
ఊ పోయరలె బ్రో ఒకసారి మా ఫ్రెండ్ పిలుచుకోపోతాడంటాడు పిలుచుకోనే పోడు పోతే లవరెంట పోతాడు లేకపోతే అంతే
పిలుచుకుపోతారులే బ్రో
ఊ బ్రో మా గురించి పట్టించుకోడు ఆ పట్టించుకునె వాడు ఎప్పుడు లవరే కాదు బ్రో హుమ్ ఏమైనా మాటడు
ఏ ఉండ్రా అవునా అలా ఏం లేదు బ్రో
ఉమ్ ఊమ్
ఇకేం బ్రో మరి
ఏమో ఏదో నాకు ఈ రోజది
ఏంది బ్రో
యూట్యూబ్ లో
ఆ
పెట్టి చూష్నానా అంటే లెక్కు మా ఫ్రెకర్ నేను ఫ్రెకర్ ఫ్రెకర్ ఆడుతుంటాను సెవెన్ ఇయర్స్ నుంచి
ఆ
నేను వీడియో తీసినది వీడియో బాగా క్లారిటీ ఉంటది ఆడ బయట చూస్ స్తే క్లారిటీ రాదు అది ఏం చేయాల
ఏ నేను ఫోన్ చేసా ఫోన్ ఇదిగో అమ్
ఇప్పుడు గేమ్ ఆడినప్పుడు బా క్లారిటీ గుంటద వీడియో అంతా తీసినాక రావట్లేదు బ్రో రింగ
అది మామూలే బ్రో
యూట్యూబర్ కావాలనుకుంటున్నా యూట్యూబర్ కావాలనుకుంటున్నాను
ఆ బ్రో ఒక ఎడిటర్ ను పెట్టుకో బ్రో నువ్వు ఒక ఒక ఎడిటర్ ని పెట్టుకో బ్రో ఏయీట్ ఏఫేం
హీటర్ వేట్టు కోవల్ల మొన్నే బ్రో లాక్ తప్పు తీసుకెళ్లినది
మాల్లా ఎవడిది బ్రో
మా ఫ్రెండ్ గాడు తీసుకున్నాడు. ఇట్లా నేను నేను ఒక నెల ముందు తీసుకున్నాను. నిన్న మొన్న మా ఫ్రెండ్ గాడు దెచ్చుకున్నాడు. మా ఫ్రెండ్ తీసుకందే ఎచ్ పి యాసుస్ అనుకుంటా
అక్కీస్ ఈ అది పేరేం పేరు బ్రో అసెస్ అసెస్ అసెస్ అనుకుంటావు ఆ అది ఆ థర్టీన్త్ జనరేషన్ అంటా ఆ సిక్స్
ఉ నాది ఎచ్ పి లో ఉంది.
ఆ బ్రో ఎప్పుడు నువ్ ఎప్పుడు తీసుకుంటావ్ బ్రో
తీసుకున్నాం బ్రో నేను
అప్పుడే తీసుకున్నావా
ఎప్పుడు
వన్ మంత్ బ్యాక్ తీసుకునేసినను అప్పుడే ఫిఫ్టీ ఎయిట్ పడింది.
చెప్పలేదు గాదా బ్రో ఒక మాట కూడా
చేప్పులే బ్రో ఏం చేయల ఫైవ్ టువల్వ్ సిక్స్టీన్ జీబి ఫట్ ఫిఫ్టీ సెవెన్ పడింది. ఎచ్ పీ
అంతే బ్రో
ఏం చేసావు నేను కాదు కా తీసుకోచ్చ నేను తీసుకోనింటే ఇప్పటివరకు ఉంది. నా చేతిలో ఉంటుంద. మా సిస్టర్ కు కదా
ఆ మామూలేలే బ్రో
హ్
ఇంకేం బ్రో
ఇంకేం బ్రో
చేప్పల్లే బ్రో మీరే
చెప్పాలే బ్రో
మాది ఏదో కాంపోనెంట్స్ కోసము వోచ్చిన్న తర్వాత రెండు రోజులు తిరిగినామా డబ్బులన్నీ ఆడే అయిపోయినాయి. బ్రో కాంపోనెంట్స్ కోసం రెండు రోజులు తిరిగినాను. ఉండే డబ్బులన్నీ అయిపోయినాయి.
డబ్బులు ఎక్కువ కర్చ్ చేసుకో నువ్ కర్చ్ చేయాద్ అండి
చెయ్యలేదులే బ్రో యేడ
అదే చెప్తున్నాం బ్రో చేయద్దండి
చేయను యాడ
ఆ
ఇంక నాకు ఆ పోస్టర్లు పిచ్చుంది కాబట్టి తెచ్చకన్నాను ఇంకా కీయలేదు గోడకి అతికిచుకోవాలా
అతికియండి
ఆ
అతికించుకోండి లేకపోతే
ఆ బ్రో అతికిస్తా అతికిస్తా
అది అతికించేవాళ్ళు బ్రో
ఆ బ్రో
మ్ మామ్ డాడీ అని ఉండొచ్చుగా
అయ అట్లా వద్దులే బ్రో మనకి ఎందుకు అట్లాంటివి అన్నీ
ఆహా
సరేలే బ్రో
సరే బ్రో ఓకే ఓకే